నువ్వు ఎత్తవను కున్ననే కాలు
ఎందుకెత్తను
ఎన్నీంటి వరకు డ్యుటి
సిక్స్ థర్టీ
ఇప్పుడేంటి ఆ అయితే సింధు మామయ్య అట్లా అంటాను కాని మరి డాడి ఉన్నాడ ఆయన్ని చూసుకోడానికి
ఎవరు లేరు ఆయన బాబమ్మ అని కోరేరు
వాళ్ళ ఇప్పుడు డాడీ ఉంటే డాడే చూసుకునేటొడు వీళ్ళకు కూతుర్లే కదా ఇక అన్నీ కూతుర్లే వాళ్ళింకేమ్ చేత్తరు కూతుర్లు ఉన్నారు కదా ఎటు బోలే క మనవళ్ళే మనవారళ్ళు ఎట్లా చూసుకుంటారు కూతుర్ళున్నాంగా
అ ఉన్నాడు ఉన్నాడుగా పెద్ద నాన్న కొడుకు మన అన్న కము అన్న జాబే చెత్తాండు
ఆ ఇక మా మన మీదనే కదావొచ్ఛేగా బా అందరు అంతేనే అందరు ఇగో లేనోళ్ళ కాడికె వచ్చి కొనే తిన్నావా అక్కఏం టిఫెన్ తిన్నావు పోద్ధుగల
ఇంకా పచ్చడి ఉండిన దొండకాయ పచ్చడ దొండకాయ పచ్చ జడ చెస్నా
ఫోట్టొడుతింటాండా
తినిపించే యచ్చు పొద్దుగాల
ఉమ్
తిన్ చ్చే యచ్చేంనే మార్నింగ్ తినిపి పిచే మార్నింగ్ తినిపించే వచిన
మామిల్ల ఇడ్లీ రవ్వ కదా
న్యూస్ అర్థంగాలే హా ఆ ఇడ్లీరవ్వ ఇడ్లీ రా వా ఇప్పుడు నేను గుర్ చేసి వద్దాాల అనుకున్నావా ఉమ్
నిను
ఏ తినావా మరి మధ్యనం
ఉమ్ తన్నా
ఏ కర్రీ ఓ ధూన్
ఏం కరీ దొన్డకాయి పచ్చడి
ఉమ్ అ అదే మధ్యాహ్నం ఏమి తిని తితారు మన అత్తమ్మ పోటానికి
ఎమ్ తినిపిస్తున్నావ్ ఎమ్ తినిపిస్తున్నావ్
నీకు తెల్వదా
ఇడ్లీ రవ్వ తినిపిస్తది
ఉహు
ఆ సరే
ఏం గితాను
పొద్దుగల ఉగ్గు పొద్దుగల ఉగ్గు సాయంత్రం మధ్యాహ్నం ఇడ్లీ రవ్వ సాయంత్రం దర్శనా అ స
ఎవరే
ఆ మ్ ఎవరి ప ఎవరు లేరు పక్కన పక్కన
అయితే మ్ నాది అది లేదా ఇ నీ పుట్టనికి వచ్చినాయి కదా ఇరవై ఐదు వేలు నాయి రాలే కదా హలో
మ్ టీ గాని ఏంటిది రాలేదు
డబ్బులు రాలే గా అమ్మా నీ కొడుకు మీద వచ్చినయి కదా అయ్యే
వచ్చినియ అవి మేము తిరిగి అప్లై చేసినాం కాబట్టి వచ్చినాయి
అయితే తో పోయిందట అమ్మా ఉ నాలుగు మిస్టేకులు పడ్డాయమ్మ ఇవి చేపిస్తే మొత్తం ఎవో మిస్టీకులు పడ్డాయట మీసేవ లోచెప్తే చెప్తారట అని అన్నాారట ఏమో మిస్టేక్లు పడ్డాయడ మిస్టేక్ చేసిందట మీసేవ ఆమె కొట్టేటప్పుడు కంప్యూటర్ లో కొట్టేటప్పుడు అక్షరాలు ఉంటాయిగా
ఆ
ఎవరు కొట్టిలు రజతక్కే కదా
ఆ
మ్
ఉ అట్లయిందట మళ ఇప్పుడు మీసేవ దగ్గర పోయి అడుగుతా అన్నది ఇలా ఏమైంది ఆ అయితే తాగాడానికి నీళ్ళు పెట్టుకున్న తానం చే
ఏ మీసేవ కాడ రైస్ సర్కిల్ కాడా
అయి అన్నే కొట్టితమ్ కదా మనం ఇంకెక్కడ కొడుతం హలో హలో అక్క హలో అక్క హలో హలో హలో హలో వినక్క
చెప్పు వినబడతలేదా బావ ఫోన్ చేసిండు ఏంగాదు ఎత్తుతే
ఎతొద్దు ఇది పోతది
మ్ మ్ ఏ
పోతదేమో సిందు ఫోన్ జేయి దాన్ దాంట్లోని మాట్లాడాలటా రేయ్ ఆ ఇంకా నాలగు నిమిషాలే ఉంది కదా కావు ఇంక నాలుగు నిషాలు ఉంది ఏం కావాలి ఫోన్లు నువ్వెందుకు రా నీకు అవసరం లేదు ఫోన్లు వద్దు ఫోన్లు మంచిగా వద్దు పిల్లలతోనే సరిపోతుంది మాట్లాడనిస్తూ డ్రా
వాన పోని మాట్లాడనా ఇయాడు
ఇదిగో ఇదే సరిపోతుంది కొంతనా మడిద గడి అసల మనాది తిన్నావా మరి మధ్యానం అబ్బా ఎందుకు బావ పోయిన్న నే కాదు కంప్ శిల్ శిత్తో పెన్సిల్ పెట్ రనుకో పోలా
హూ మ్ పోయిండు
ఎందుకు ఎందుకో
ఇయళ పెడతాడే మో ఇయాళ పెడతా నన్నాడు మరి పెడతాడో పెట్టడో తెలద్
ఆ అ ఇంకా ఇంగ మ్ చేస్త హమ్మో ఈ పిల్లలతోటి ఎగలేం అసల్ నీల్ కాగ్ తండాయి స్నానం చేయాలిగా
ఇంక కాగలే
కాగినేయి ఇగ స్నానం చేస్తానికి పోవాల సింతో చెప్పి పోతా పేర్లు మెంచం చేయదు కదా మర్చిపోయిన చెల్లతోటి చెప్పి పోతా
హ్మ్
కు కొంచెం తగ్గింది తల్లి కొంచెం తగ్గిందే ఆరో రో ఇయ్యాల ఏడు రోజు హలో ఆ ఏడో రోజు
దేని దన్ తక్ పోయిందా
దానికి తక్కువేనయి ఆ ఇంట్మెంట్ పెట్టిన చూడ్ దిన్ ఏం చేస్తానవ్ కంప్యూటర్ లో ఊక నొక్కుడేనా కస్టమర్స్ వచ్చిలే నే ఇయ్యాల ఆ
వాచ్చుల్లు
హు హుమ్ ఎంతమంది వచ్చిల్ ఆ
చారౌ ఇద్దరు ముగ్గురు వచ్చిల్లు
నిద్దర్ ముగుల్ వచ్చిలా ఉ హూ నిన్న ఎక్కువ మంది రాలే ఒకలే వచ్చింది నిన్ కాయ అ
నిన్న రాలేదు ఇవాలళ్ నే వచ్చుల్లు బాగ నేను ఇంకు కాల్ మాట నాం సిందోడు మాట నాకు రాదే
నేను తానేని పోతా ఇప్పుడు నీళ్ళ కాగోతానే దానికి అదే చెప్ సెవెన్ కి చెపుదాం
సరదాగా చెప్పు నిందాంత ఆ దానిలోపు మాట్లాడుతు దానికి చెప్పి బింద క్క తో మాట్లాడ
సరే ఐదింటికి మాట్లాడుకో